అ తమ్మా ఏం చేస్తున్నారు
ఏమ్ లె మీరేం జెస్తుర్రు సౌమ్య
ఏం లేదు
తిన్నారా?
తిన్నాం తిన్నాం తిన్నారా మీరు?
ఆ తిన్నాము
లడ్డు దేవాన్ష్ చెస్తున్నారు ఏం చేస్తున్నారు?
ఆడుకుంటు రు వాళ్ళు
ఆహా ఏం కర్రి జేషి ఉందతమా ఇంకా లాగిన్ వన్ టెన్ కి
అవునా ఏం కరి మరి
మా ఇంట్ల నా మా ఇంట్ల తోటకూర మినిట్లేమ్ కరి
మాది వంకాయ్
వంకాయ
హ్మ్
అం
ఇంకా పని అయిపోయింద మరి మొత్తం
అయిపోయింది కూర్చున్నాం చప్పడాక
కూర్చున్నరా మమ్మీ వాళ్ళు ఏం తెచ్చిన వెళ్ళిండు
మా అమ్మీ ఏం చేస్తా లే సీరియల్స్ పెట్టుకున్నాం ఏదో చూద్దామ అని కాలిగా ఆ
ఎన్సీరియర్
ఏదో సిరీస్ పెట్టుకున్నాం అంటమ్ మా కొత్తది హాట్స్టార్ లా నీకెళ్ళదా అంటే చూస్తా
విఘ్నేశలిడా కాలేజ్కి
ఏళ్ళినారు అత్తమ్మ మార్నింగ్
ఉమ్
కస్తాడ
ఇంకా ఏం చూస్తురు మరి టీవీలో సీరియల్స్ లో ఏముంది
సిరీస్ క్రైమ్
క్రైమ్ ఆ స్టోరీ
క్రైమ్ స్టోరీ
చూ చూస్తుర అంటే కొత్తదా
కొత్తద కొత్తది లేేటెస్ట్ ఉమ్
ఇంకా
ఇంకా చేపలీ అత్తమ్మ మీరే ఏం ఏం చేస్తురు మరి బధపోయిన వాళ్ళు ఇంటికి పోతలే ఈ రోజు
వెళ్ళాలి ఈ రోజు వెళ్తాం ఏం లేదు నిన్న కేక్ చేయమన్నది అలా కేక్ చేయాలి నిన్న డబర్ కామెటా స్వీట్ చేసిన
ఆ
ఆ స్వీట్ బాగుందాంట
ఆ హమ్
ఈ రోజు కేక్ చేయమంది
ఏదేదో డబల్ కమ్మటి అల్ చేసి మీరద ఏంత ప్రతి ఏదో మరి మంచిగా ఉంది
మీరు వదిలేస్తే
మాకు చేస్తలేరు
ఈరోజు కేక్ చేస్తా కేక్ చేస్తా అందరికిస్తా పంపిస్తాం ఇంకేంది రోజు వీళ్ళ అల్లరే సరిపోతుంది ఇక్కడ బొమ్మలు తీసి అక్కడ వెేడము అక్కడ బొమ్మలు తీసి ఇక్కడ వేయడము చదువుకో అంటే మాత్రం చదవట్లేలేదు
ఇక పది రోజులే కద రేపేనా
రేపే స్కూల్ స్టార్ట్ హాఫ్దే స్కూల్స్
ఆ
ఉమ్ ఏం చేసదో ఏమో ఇంకా బుక్స్ దేవాలి బ్యాగ్ వాలి యూనిఫాము అన్నే ఉన్నా ఇగ హ
ఉమ్ ఆహా
ఇగ లడ్డు వేరే ఏం లేదుగా
ఆహా
లడ్డూ తినడం పడుకోవడమే రెండు పనులే
ఆ లడ్డూ ఏం చేస్తుందీ పంపరీ లడ్డు నీ స్కూలికి ఇగా రోజు ఏడ్చుకుంటా పోతది
ఆ చెప్పాలి ఇంకా అమ్మ ఎండలు అయితే ఎట్లు ఉన్నవి బయటికి ఎళ్ళడానికే లేదు అసలు
ఫుల్ పెడుతుంది ఘోరంగా పెడుతుంది ఎండ
ఉమ్మ్
ఇంకా ఆఫీస్ లో ఉండే గోరంగా ఉంటాది బయట కి వస్తే చుక్కలు కపిస్తయీ
ఆ కదా మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ కి సెవెన్ కి ఫుల్ ఎండ వచ్చేస్తుంది
ఉమ్ ఈరోజు తోందర వచ్చింది
మాట్లాయిపోతుంది దేవాన్ష్ కి ఈ రోజు ఇంజక్షన్ వేయింకొచ్చ నము ఫైవ్ ఇయర్స్దిి ఫైవ్ ఇయర్స్ క్షణ ఏడ్చా ఊమ్ కొంచెం పెయిన్ ఉంద అన్నది హ్యాండ్ కూడా ఏం ఆడుతుందో ఏం చేస్తుందో
ఆహా ఏడే సారు కాదు ఏడ లేదు ఇంట్లోనే టీటీ అంటా ఇగో తమ మమ్మీ కి ఇస్తునాను సార్
ఉమ్ అక్క
టీటీ ఎప్పుడు వేస్తారు
టీటీయా అంటే అది వాళ్ళకి వేరే ఉంటాయి అక్క
ఎవరికి ప్రైవేట్ హాస్పిటల్ వేరే ఉంటాయి గవర్నమెంట్ లో వేరే ఉంటాయా మరి వీళ్ల అత్త ఏమో ఒకటే సావ కొడుతుంది బాబు
అది ఇట్లా మంత్స్ ఎయ్యాలి రా అంటే ఏ మంత్ అనేది ఆ మంత్ని బట్టే ఎయ్యాలి ఇంజక్షన్ అనేది
అదే వాళ్ళకి తెలుసు కదా ప్రైవేట్ వాళ్ళకు కాని వీళ్ళు ఒకటే ఏపియాలి ఏపియాలని సావకొడుతుందీ ఈమె
అంటే గవర్నమెంట్ లో త్రీ త్రీ మంత్స్కే ఏస్తారు
మరి ఇక త్రీ మంత్స్ కాలే కదా ఎందుకు ఆవేశము
ఆ అంటే అది కూడా త్రీ మంత్స్ ఎండింగ్ లో వేస్తే మళ్ళీ ఫోర్ మంత్స్ ఎండింగ్ అంటే అంటే ఫైవ్ మంత్స్ అట్లా పడేలాగా వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఏస్తారు ఇంజెక్షన్
ఏ అదే ఇంగనేమో
అది ఎందుకు ఏస్తారా అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్నే డెలివరీ అయ్యేంత అ టీ చెక్ చేయించుకోవడం గాని మనం అందులోనే చూపించుకునే టాబ్లెట్స్ వాడితే మనీ పడతాయి కదాక్క ఆ అట్లా మా అనే మళ్ళీ ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ అని టూ టైమ్స్ ఇస్తాడు టూ టైమ్స్ ఇస్తాడు
అవునా ఆహా డబ్బులు ఎంత ఎందు ఎందుకు డెలివరీ అయినాక పడతాయి కదా డెలివర్ అయినాక పడతాయి కదా డబ్బులు
అంటే డెలివర్ అయిత అంటే ఫస్ట్ మనం ముందే కార్డు తీసి ఆ ముందే గవర్నమెంట్ లోనే అయింది ఇంజెక్షన్స్ వేయిుకు అంటే రన్నింగ్ ఉండాలి ఇవన్న చేయాల ఇంజెక్షన్ వేయి చు కోవాలి ఆఫ్ ఫైవ్ మంత్స్కే మళ్ళీ ఇది న్యూట్రిషన్ కిట్ కూడా మళ్ళీ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి
ఆహా
అ అప్లై చేసుకుంటేనే ఆ న్యూట్రిషన్ కిట్ అనేది రెండు సార్లు ఇస్తారు వాళ్ళు
ఊ
రెండు సలు ఇస ఎందుకని మళ్ళీ నైన్ మంత్ ఎయిట్ మంత్స్ అయితే ఇవ్వరు అది సెవెన్ మంత్స్ వరకే న్యూట్రిషన్ కిట్ అనేది
ఉ అన్ని ఇస్తారేమో గాని ఇప్పుడు ఆల్రెడీ ఏసినట్టు మనకు అయిపోయింది కదా అది
ఆ వేసినడు టైపింగ్ అండి మళ్ళ ఆ ఇవన్నీ రండింగ్ చేస్తేనే అప్పుడు నీకు ఫైనల్ గా అమౌంట్
ఆ రన్నింగ్ అయితుంది కదా ఇప్పుడు వేసినట్టు ఆల్రెడీ ఇంజెక్షన్ అయిపోయింది వాళ్ళు చేసేసిరా ఆల్రెడీ ఇంజక్షన్ ఏ చేసినట్టు చేససిరా అన్న చేససి
ఆ నెక్స్ట్ టైమ్ సెకండ్ టైమ్ వేయించుకున్న ఇప్పుడు ఇట్లా రన్ చేస్తూ లాస్ట్ లో డెలివరీ కూడా అయిపోతే లాస్ట్ లో మొత్తం అన్నిటిక ఇప్పుడు ఇంజెక్షన్స్ కి సపరేట్ మనీ డెలివరీకి సపరేట్ మనీ ఇట్లు ఉంటది
ఆహా
అట్లే ఇవన్నీ ఆ గవర్నమెంట్ లోని ఆ స్కీమ్ లోని మొత్తం అయితే మనకి ఫైనల్గా ఎస్తారు అమౌంట్ అనేది వాళ్ళు
ఆహా అయితే అలా అత్త తీసుకుంటదేమో అందుక రాల్లు ఏం చెప్తాలేరు అని చేస్కోరు అవన్నీ చేస్కోరు ఆల్రెడీ ఇంజెక్షన్ పడ్డా
మ్ రామ్ చరణ్ మ్ అదే అక్క ఏం కాదు అట్లయినా
ఉ నువ్వు ఎకరన్న వేప్పించుకోగాని ఇడ ఎసినట్టు అన్న
మ్ మాదే ఇంట్లఇవ్వన్నీ జేస్తేనే గవర్నమెంట్ లో లాస్ట్ లో మనకి అమౌంట్ అనేవి పడతాంది
ఊహ్మ్
తిన్నరాక్క
తిన్లే ఇగ తినాలి ఇప్పుడు ఇగ
వంట అయిందేమో అన్నొస్తడా
వోస్తడు వోస్టడీప్పుడు వచ్చినంక దింటమ్ ఇగ ఒకటిన్న అరగట్లు వస్తడు
అ.
ఊ పండు కుందా లడ్డు
పండలే ఇగో రాజక్కొల్లా ఇంటికి వెళ్ళిర్రు ఆడుకోవడానికి ఇక దే మాంషి కి రేపటి నుంచి స్కూల్ స్టార్ట్
ఊ హు
హు ఇప్ ఇప్పుడే ఆమె అన్న సదిరి పెట్టేసినాం బుక్స్ పాత రబ్బుక్ బ్యాగ్ పెన్సిల్ ఏరైజర్ అన్ని పెట్టుకుంది రేపు మార్నింగ్ సెవెన్ ఫార్టీకే స్కూల్
అవును ఎండ అని మధ్యాహ్నం ఆప్డే ఇస్తరని
స్కూల్స్ స్టార్ట్ గదా
ఊ
సెవెన్ ఫార్టీ నుంచి ట్వెల్వ్ టెన్ వరకి
ఊ హు
హ్మ్ హు ఇది పంచమి వత్తది
ఇంక రమ్య వాళ్ళకి రాలేదంటగ నువు వచ్చిండా ఇప్పుడు అదే ఇందాక పొద్దున రా
హ్మ్ హు ఇంతకు ముందే వచ్చింది హ్మ్ హు విఘ్నేష్ పోయిండా అక్క
ఆ పోయిండు
పోయిండా వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోలే ఇంటర్ వాళ్ళకి ఇంకా
ఈ ఇంటర్ వాళ్ళకు అయిపోయినాయి ఇంటర్ వాళ్ళకు అయిపోయినాయి గాని విఘ్నేష్ కుడ ఒక సెమిస్టర్ అయిపోయింది
హ్మ్ హు ఎప్పటి వరకు ఉందో మళ్ళీ విఘ్నేష్ వాళ్ళ కాలేజు
ఎప్పుడు జూన్ అవునా మళ్ళా ఇంకోస్తది ఇప్పుడు ఆల్డేస్ ఇస్తారా అనుకుంట మేల మేల పది రోజులో ఇరవై బందంట అ
ఇప్పుడు ఏప్రిల్ మంత్ మొత్తం ఇగ కాలేజ్ ఉంటుందా
ఉంటది ఉంటది పోవాలె ఒక పది రోజులో పదిహేను రోజులో ఇస్తూరటా పది రోజులేనా పది రోజులా వారమొ పది రోజులో అడ గంతే
ఆ ఆ ఆ
నిన్నట్లేక్క
ఎండాలు కూడా మస్సు కొడ్
పోతనే ఉండాలా
ఈ ఎండాకి అంత దూరం పోవుడు వచ్చుడు బస్ లా కష్టమా కష్టమే ఏరికే
అడుంటనెమో మళ్ళా ఏమో వీళ్ళు ఎట్ల ఎట్ల అయితారు పోరగాళ్ళని భయం
ఆ
అయినా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవడు లేడు అన్నట్టున్నారు ఉంటే కాలేజ్ హాస్టల్ ఉంది దాలో ఉంచాలా గని లక్ష రూపాయలు కాలేజీలా
అయ్యో
అ
కనీ అంత
ఆ
అంతగనం అక్క ఫీజ్ అల్లా
ఆ కాలేజ్ హాస్టల్లా అంత లక్ష రూపాలు కాలేజ్ హస్టల్ ఇప్పుడు
ఫుడ్ మొత్తం
మ్మ్
అంతా వాళ్ళదే కావచ్చు
అంత వాళ్లదే ఇగ ఫుడ్ గిట్ల అంత
మ్మ్ ఇగ లక్ష రూపాయలు పెట్టే బదులు ఇగ తప్పదు ఇగ రిస్క్ తీసుకుంటే కొంచెం బెటర్ గదా హ్మ్ ఉహు
బస్ పాస్ ఏనే ఆర్టీసీ బస్ పాస్ కె పోవాలి
హా
మ్మ్
బస్సులు ఇక్కడ మన హబ్సిగూడం నుంచే ఉంటాయి గ మనకాడ్ నుంచి ఉండవు
ఉండయి ఉండయి హబ్సిగూడం నుంచి
కానీ అవి కుడా ఫుల్ రష్ ఉంటాయి ఐ వి బి బస్లు
అవునవును హ్మ్ సరే పది నిమిషాలు అయిందట నే పొత్తుకుంటుంది ఇడా
ఆ కాకా ఆ ఓకే కాలింగ్ ప్రాసెస్ అనే చూపిస్తుందిరా
ఇగో పది నిమిషాలు జాలంటా పది నిమిషాలు జాలంత మ్మ్ సరే మ్మ్ బాయ్ అది పది నిం